హై్యక్క ఎలా ఉన్నా బాగున్నావా ఉ బాగుందండి మీర ఎలా ఉన్నారు
బాగున్నానండి తిన్నారా
ఆ తన్న మీరు ఏం తిన్నారు ఏం చేశారు స్పెషల్ సంండే
సండే ఇడ్లీ చికెన్ అండి
ఇడ్లీ చికెనా
యా బాగుంటా ఉంటుందండి
నేను ఎప్పుడో ఇంకా ఇ ఇడ్లీ సారీ దోస చికెన్ ట్రై చేసాను గానీ చి తిన్నాం గాని ఇడ్లీ లేకి బాగుంటదా
బావున్ టుంది
ఓకే ఓకే
నాటుకోడి పులుసు
హుమ్ హు హు నేన్ నాటుకోడి తిననండి హుమ్ నాటుకోడి తినను అదో లేదు
ఓకే
ఇకేంటండి ఏంటి విశేషాల్ మరీ ఉన్నారు ఎక్కడున్నారు
ప్రజెంటు అయితే ఏం చేయడం లేదు కలిగానే కుచ్చు అన్నాను ఎక్కడికన్నా ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటా ఉన్నా
ఎక్కడిక్ ప్లాన్ చేస్తున్నారు
సమ్మర్ కదా హ్మ్మ్ బీచ్కి ఎక్కడికన్నా ప్లాన్ చేద్దాము
హుమ్ ఇంకా ఈ మంతే కదా ఇంకా సమ్మరు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి జూన్ నుంచి ఇక స్టార్ట్ అయిపోతది ఇంకా వాన్లు
వర్షాలు వర్షాలేం పడవండి నాకు తెలిసినంత వరకి అంతే వేం పడవ్ లైట్గా పడుతది అంతే మరీ అంత ఎ ఎక్కువేమి ఉండదు వర్షాలు ఏదో లైట్ గా అట్ల పడతా ఉంటాయ్ అంతే
హుమ్ హు సుద్ధం ఈసారి ఎట్లున్నాయ్ వాన్ కు ఇంకేంటండి ఎక్కడి ప్లాన్ చేస్తున్నారు మరి
నేను మాక్ దగ్గర్లో ఉండే చెన్నై అండి
అవునా
ఆ చెన్నై బీచ్ కానీ ఎండక వెళ్దాంనేసానంటే బీచ్ ఇస్లో ఇంకా ఇంకా వేడి ఎక్కువగ ఉంటుంది ఈవనింగ్ లేదా మార్నింగ్ దా బాగుంటుంది
ఆ మార్నింగ్ అర్లీ మార్నింగ్ సిక్స్ కే ఫైవ్ థర్టీ క వెళ్దాచే సన్సెట్ బాగుంటది
హమ్
ఆ మరీ ఈవినింగ్ కూడా బాగుంటది అసలకి ఫ్రీగా బాగుంటది
ఆ ఇంకా విలేజ్ ఇళ్లలో అంటే ఇంక బావులకి వెళ్తాం అంతే
ఊహు
బావులకిళ్ళేసి సల్లగా మునిగేసి
ఉహు హు అవును ఏసీలు అయితే ఉంటాయి
కోల్డ్ కాఫ్
హు
ఆఫటర్ లాంగ్ వెళ్ళినా బావుంది. కే ఫుల్లు కోడ్లే చే కెల్లి నొప్పి
హ ఓకే ఓకే ఇది నేనా నేనైతే లాస్ట్ మంత్ గోల్కొండ కు పోయి వచ్చానండి లాస్ట్ మంత్ అంటున్నా లాస్ట్ వీక్ గోల్కొండ పోయి వచ్చాను
ఓకే
ఆ ఆ ఆ ఆ పోయికొంట గంగమ్మా హ్మ్ అక్కడికి వెళ్ళి వచ్చాను బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది నేను బిఫోర్ ఫైవ్ ఇయర్స్ హ వెళ్ళండి బాగుంటది అక్కడ అసలు బట్ ఫై బిఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ ముందు వెళ్ళాను అప్పుడు అంతా ఏం లేదు కాని డెవలప్ అయి ఇప్పుడు చాలా డెవలప్ అయింది అసలుకు చాలా మరిపోయిందసలు అప్పుడు ఉండట్లేదు ఇప్పుడు అంత బాగుంది హు పార్క్ కుంది అసలుకు పైన కొండ పైన అంటే అ కోనేరు ఉంది కదా కొనేరు దగ్గర అంతా బాగా చేశారు చే ఇట్లన్నీ పెట్టి కి బలే హ్మ్ బలేఉందస్సలుకు మాకైతే దర్శనం కూడా బాగా అయింది
ఇంకా ఈ వేసవి కంటే మామూలుగా అయితే గోవాకి వెళ్తరు
హమ్ హమ్
గోవాకి ఎప్పుడైనా ఎలార
హమ్ లేదండి వెళ్ళలేదు వెళ్ళాలి చూడాలి ఎప్పుడన్న మరి అ మా ఇంట్లోంత ఎ ఎంత ఎక్సెప్ట్ చెయ్యరు ఆడ చూడాలి అదన్న గవమె డౌట్ ఇప్పుడు
ఇంకా ఎక్కడెక్కడిక్
ఒక నిమిషం ఉందండి ఒక నిమిషం ఉందండి అలాగే అలాగే లైన్ లో
ఒకే అన్
క స ఆ ఆ ఒక నిమిషం అండి నాకు కొంచెం బిజీగా ఉన్నాం మళ్ళీ చేస్తాం
నవుకిన్